ఆ దీప్తి
హాయ్
ఏం జేస్తున్నావ్
ఏం జేస్తున్నారు
స్తున్నా
నేనేం లేదు ఖాళీయే షాప్ లో ఉండే ఇ ప్పుడే గాలికి బయటికొచ్చాను
అవునా మేమూ ఏం జేయ్లేదు దాకా పడుకొన్ లేచ
స
తర్వాతా బ్యాట్మింటన్ ఆడుదామని వెల్లాం గాలేషింది ఆ అదా ఇంకా పకోడా సార్ పడలేదు కానీ ఓన్లీ జస్ట్ జస్ట్ గాలేసిందా
ఉమ్
ఇంకేంటి మరి
చెప్పాలి
నిన్న కాలేజ్ లో ఏం కాలేదు అ ఏం అంటా రాలేదు పెస్న ర కస నుంచి
ఉ
ఆ తేజస్విని వాళ్ళు కూడా వచ్చారు హాస్టల్ కు వచ్చారు మా రూమ్మెంట్స్ రితిక ఒక
మీ రూమ్మేట్స్ హాస్టల్
ఇంకా అరే వింకా
హు
నకి ఇంకా స్టార్ట్ కాలేదు విక్లీ రిపోర్ట్ మీ మీ తమ్ముడు చేస్తున్నాడు అవును
మా తమ్ముడు ఇప్పుడు డ్యూటీ ఎక్కాడు
ఏ డ్యూటీ
షాప్ లోకి చూస్తున్నాడు లాప్టాప్ చూస్తున్నాడు
ల్యాప్టాప్ ఏం చూస్తున్నాడు
సినిమా చూస్తున్నాడు
ఏం సినిమా
అద ఏదో కపిల్ దేవ్ బయోపిక్ అంట ఎయిటీ త్రి
ఓకే కాదు అప్సెషన్ అని చెప్పావు కదా
ఆ ఒకటే రీల్స్ లో చంపుతుంది ఆ
అవును బాగుందంట ఈ రోజు నైట్ చూద్దాం అనుకుంటూ టూ అవర్సే
హారర్ హారర్ అంటా కదా హు
హారర్ థ్రిల్లర్ అను నైట్ ఆ నెట్ఫిలిక్స్లో లో ఉంది
ఆ అది ఇంకా థియేటర్ల నుండి అప్పుడే వచ్చేసిందా
ఆ నెట్ఫ్లిక్స్ లో ఉంది మరి అది హాలీవుడ్ కదా థియేటర్ లో ఉంది
అంటే హాలీవుడ్ లో మూవీస్ రిలీజ్ అవ్వవా
రా అని త్వరగానే మనలాగా ఓటీటీ లోకి వచ్చినంత ఇది వరకు ఉంటాయో ఏమో తెలియదు
ఉమ్ హూ
ఉమ్
కాలేజీ లో ఏం చేస్తారు
మేమే చాలా లేటుగా వెళ్ళాం టెన్ ఫార్టీకి వెళ్ళాం తెలుసా కాలేజ
హ
నేను రిగిత రిగితా మా హాస్టల్ కు వచ్చింది తిరన్ తిన్నాం నీన్న పునుగులు పెట్టారు బాగుంది
రకిత రకిత టిన్నదా
ఆ తిన్నది ఆ తింటదిగా
హా దానికి ఇష్టమేగా బోండా
అవును తిన్నాము మేము ఇంకా నడుచకొని వెళ్ళేసరికి మా ముందు ఒక బస్సు వెళ్ళిపోయింది అలా ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే ఇంకొక బస్ వచ్చి వచ్చింది ఇం నేను నేను ఏంటి ఆధార్ ఆధార్ అంటన్నాను ఏంటి ఏమంటారు దాన్ని ఐడి కార్డు మర్చిపోయా అయితే అక్కడ ఏటిఎం దగ్గర దగ్గర చిల్బుల్ పాండే ఉన్నాడు ఏటిఎం ఉన్నారు లోపల గేట్ దగ్గర పోయి
ఆ
బై అది తీస్తున్నట్టు ఆచేసింది ఆ తర్వాత ముందుక వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వేసుకోమని ఎయి
చిలుబల్ పండే ఐడి కార్డ్స్ చెక్ చెయ్యడు
ఆ పక్కను ఉన్నం ఇంకొక ఉన్నాడు ఐడి కార్డ్ చెక్ చెయ్యాలి ఐడి కార్డు తీసుకెళ్లేదుగా అయితే గేట్ దగ్గర
అక్కడ ఉండే వాళ్ళు చెక్ చేస్తారు ఆ సె సెక్యూరిటీ గార్డ్స్ ఐడి కార్డ్స్ ఎందుకంటారే బాబు
ఐడి కార్డ్ వేసుకోమనరే
హు హు సరే
ఇతడు ఇంకొక ఆ మయిన్ గట్కమంట రఖిత వేసుకున్నా
హు
ఆ తర్వాత నన్న నన్ను వేసుకోమంటే నేను దాని నేను బ్యాగ్ తీసుకెళ్ళలేదు అయితే దాని బ్యాగ్ లో నుంచి తీసుకున్నట్టు యాక్టింగ్ చేస్తే వాళ్ళిద్దరు పక్కనే అద అంటంది తెచ్చినవే అసలు అని అన్నది వాళ్లిద్దరి దగ్గర అంటుంది తెలుస అది నా ఓల్లుు మండింది ఆగు నువ్వు అని అన్నా అన్నా ఆ తర్వాత దానిధి ఇది ఉంటది గా పౌచ్
ఊ
ఆ పౌచ్ తీసుకొని ఏదో తీస్తున్నట్టు యాక్టింగ్ చేస్ కని ముందుకు వెళ్ళాం ముందుకెళ్ళలక ఇంకా వాళ్ళు అడగలేదు ఇం పోయామ ఇంకా నడుచుకుంటా అ
ఊ
వెళ్ళింది ఇంకా వెళ్ళిన తర్వాత తె మేమే లేట్ వాళ్ళ అందరు ఎగ్జామ్ రాస్తారు ఆల్రెడీ గూగుల్ ఫామ్ ల ఎగ్జామ్
ఉహు
ఫోన్ లోనే రాసారు అందరు అదేంటి తెలుసా రోల్ నెంబర్కు ఒక పాయింట్ థర్టీ మార్క్స్ కి ఎగ్జమ్ రోల్ నంబర్ కు పాయింట్ రోల్ నెంబర్ ఎన్ని విధాలుగా రాసిన రాంగ్ అది
హు
స్కోర్ కూడా చూపిస్తుంది మొత్తం నువ్వు ఆ ఎగ్జామ్ రాసావనుకో నీకు వచ్చింది కూడా నువ్వు మర్చిపోతావు అంటే రైట్ ఆన్సర్స్ కూడా రాంగ్ అనే ఉన్నాయి అక్కడ నాలుగు కోడింగ్ క్వశ్చన్ లు
ఊ
అన్ అందరికి అవే అందరికి సేమ్ మార్క్స్ ట్వెల్వ్ థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్
అవునా
ఆ ఇంకా ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఏదో ఐదు నిమిషాలు కూడా లేదు ఎగ్జామ్ అయిపోయింది రాసేసిన తర్వాత పాలప్రసాద్ వచ్చాడు
అ మళ్ళేమన్నాడు
అదే దాని గురించి కమ్యూనికేషన్ చూసుకోవాలి మీరు ఆయాప్టిట్యూడ్ చదవాలి మీరు ఎంఎల్ ఉ డిఎల్లు ఏం రావు మీకు చదవాలి ఇప్పటికిప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీలో ఎవరు చెప్పరు బా బ్యాక్ ప్రాపగేషన్ మాథమెటిక్ మ్యాథమెటికల్ గా సాల్వ్ చేయడం వచ్చా ఇప్పుడుకిప్పుడు ఎవరు ఇప్ ఇప్పుడు మీ మీలో ఇంత మంది ఉన్నారు కదా మీలో ఎవరైనా ఇప్పుడు చేయగలుగుతారో చెప్పండి అని అన్నాడు నాకు తెలిసి ఎవరు చేయలేరు
నేవందప్పలి
ఆదే కదా
చీ
ఆ తర్వాత ఇంకా ఇంకా అదే సోది నెక్స్ట్ వీక్ నుంచి ప్రాక్టీస్ అసెస్మెంట్స్ పెడతాం మీకు కు అని అన్నాడు బ
కాదు లాహరక్కకి చెప్పిన ఇట్లా అసెస్ గూగుల్ ఫామ్ లైక్ ఎగ్జామ్ పెటిలంటే వెరీ చీప్ అన్నది తర్వాత ఇది కాదు కాని వడ్ చూసా ఆన్లైన్ అసెస్మెంట్ ఆన్లైన్ అసెస్మెంట్ చాలా టఫ్ ఉంటది రా అని అన్నది
అవునా
ఊ చాలా టఫ్ ఉంటది అని అన్నరు ఇది ఐ డి ఎస్ రోలు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఎల్పి ఓ ఏమో ఉంటదంట
ఇప్పుడు ఏఎస్డిఎస్ వాళ్ళకి రో ఈ ఇందులో ఛాన్స్ ఇచ్చాక మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా
ఎవరు
వేరే రోల్స్కి ఇవ్వరు చూసే వాళ్ళే అందులో మనకి అవకాశం ఇస్ తాడ ఊ
ఇస్తాడు ఇస్తాడు అనుకుంటా
ఒకసారి అది కనుక్కో అక్
నార్మల్ గా ఫస్ట్ ఒకటి చుసా అని చెప్పిన కాలేజ్ లో అయితది కదే
కాలేజీలో అయితాదా
ఆ మళ్ళీ
ఏమో తెలీదు కా వ ఆన్లైన్ లెస్సెస్ మనకి లేదు వాడు ఒకడు పెట్టాడు రిటర్న్ టెస్ట్ ఒకటి టెక్నికల్ ఇంటర్వ్యూ అంటా
రిటర్న్ టెస్ట్ అంటే ఏంటే
రాయడం గాదా
రాయడం ఉండదే ఇంకా అదొక్కటే జీరో కోడ్ ఎ సరే ఉండే అంతే
ఆహా అయితే ఆన్లైన్ అసిస్మెంటైతే
కాదు ఫస్ట్ జస్ట్ వర్డ్ చూసా అనీ చెప్తే అసిస్మెంట్ కాష్ టాముంటది అని చెప్పింది దాని తరువాత ఏఐడిఎస్ రోల్ అక్క అని చెప్తే ఓ అదా సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఎల్పిఏ ఉంటది ఆది అని చెప్పింది
ఆహా
మరి దానికి ఉంటది కావచ్చు ఆన్లైన్ అసిస్మెంట్ దీనికి ఎట్లా పెడతారో తెల్వదు మరి ఇగ
అవును అవునులే
ఊ
మీ కేంటి నెక్స్ట్ వీక్ నుంచి అయితే పెడతాము ఇట్లా కమ్యూనికేషన్కు ఒక పోర్టల్ ఇస్తా అన్నాడు
కమ్యూనికేషన్ ఏమో గాని ఆప్టిట్యూడ్ నేర్పించ మనాలి
ఆప్ మీమ్ అన్నీ నేర్పించలేం కదా మీరే నేర్చుకోవాలి అనీ అన్నాడు ఆప్టిట్యూడ్ విషయం దగ్గరకు వచ్చినప్పుడు అన్ని మాట్లాడాడే ప్రాజెక్ గురించి మాట్లాడడు ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడాడు కమ్యూనికేషన్ గురించి మాట్లాడాడు అసెస్మెంట్స్ గురించి మాట్లాడడు అన్ని మాట్లాడడు
ఎక్కడ సంగీత ఆడిటోర్యమా
ఆ కాదు నార్మల్ సిడిసి లోనే ఒకే నేను మళ్ళీ చేస్తా ఉ బాయి
బాయ్